స హలో టీవీ జూస్తున్నా
నేను ఇప్పుడే బయటకి వచ్చినా
ఏం కూరా తిన్నవా రా
బెండకాయ తిన్లే మధ్యాహ్నం తిన్నా
పొద్దుంది మధ్యాహ్నం తను మధ్యాహ్నంది నైట్ దిను నైట్ది మళ్ళా మధ్యరాత్రి తిను
నైట్ది మళ్ళ నెక్స్ట్ డే మధ్యాహ్నం తింటనే
మా బంగారు కొండె
బంగారు కొండనే
బ
తిన్నావా నువ్వు
తినలే అన్నమే ఉండలే పోయి ఉండాలి నువ్వు నువ్వు దబ్బడు మాట్లాడితే పోయి
డబ్బున ఎట్ల మాట్లాడతారు గిట్లనే మాట్లాడతారు గా
సర్లే సర్లే గొడవపడకు
నేను గొడవ
శ్రియ ఏమంటుందంటే నే నేనే ఏం పెట్నంటే అవునా తెలుస్తుంది లే ఎవరెవరిని మర్చపోయార అని మెసేజ్ రిప్లై ఇచ్చినాను నేను యమ్మటే నేను మిమ్మల్ని మర్చిపోతాన మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారంట
ఇవన్నీ అవన్నీ కాదు అవన్నీ పాయింట్కి రా అనేది ఉండే
ఏం ఏం పాయింట్ ఏ అంటది లైక్ నేను పెట్టిన దానికి లైక్ చేయి లైట్ మెసేజ్ తెలుస్తుంది ఎవరు మర్చిపోయిందొ ఎవరో మర్చిపోయింది అని పెట్టినాను నేను
ఉ
నేను మర్చిపోయాన మీరు ఎప్పుడు నాకు అప్పుడు న లో ఉంటరు ఓపన్ చేయాల ఇప్పుడే పెటింది త్రీ మినట్స్
ఇ
చెప్పు ఏం రిప్లై ఇయ్యాలి చెప్పు ఇగ
ఓవర్ ఆక్షన్ ఆపు అని పెట్టు
చాలే ఆపు ఇంగ అంట
ఆ అంటే నేను నేను చెప్పింది అదే అన్నట్టు కాకపోతే వేరే టోన్ చాయ్ తగినవనే మరి
ఉ తాగుత
ఇంక నాన్నమ్మా ఏం చేస్తుంది ఇంగ
ఉంది
అంకల్
బయటికి పోయిండు
ఉ
ఇక్కడికి వచ్చిన నేను కిందికి నీకు కొన్ని ఫోటోలు పెడత చూడు నీకు చెయ్యదు నాకే చెత్తది
ఆ ఇన్స్ట లేదు కదా దానికి
ఎందుకులేదు
అంటే నేను పాలో లేదుగ
ఉహు
ఎల్లి పయా జడా ఎల్లి పయా జడా ఎల్లి పయా దేక్
ఏం
సినిమా ఇంక టీ తాగినవ నువ్వు
తగిన నేను చాయ్ తాగినా మీదికోయినా వాకింగ్ చేసినా కొంతసేపు కొంచసేపు కూర్చున్నా ఏం చేయాలో అర్ధం కాలే కింది ఖచ్చినగా
ఆహ
ఆ
అవునా
అవును
ఆ
నాకుగది ఏంలే
ఏంది ఏంది ఏం లేదు అనంటివి
ఏంలే మల్ల చెప్తా
చెప్ప
మల్ల చేసినపుడు చెప్తా
ఓకే
అ
మీరు కలిసినప్పుడు పిలిస్తే వచ్చేదాన్ని కదా
మీరు బిజీ ఉంటారు కదా అని పెట్టాలి మీరు మెసేజ్ కి రిప్లై ఇయలేనంత బిజీగా ఉంటారు కదా అని పెట్టాలి
మీరు బిజీ కదా మెసేజ్ కి రిప్లే ఇవ్వాలేనంత అట్లా పెడితే ఎప్పుడు మెసేజ్ చేసినవే అంటది
ఎప్పుడు చేసినా కానీ చేసినప్పుడుయితే రిప్లై తొందరగా గీయలేవు కదా అనాలి
ఆహా
ఉహు ఉహు
ఆ ఆ
పెట్టినావా నువ్వు
అ వదిలే లే గని చది ముచ్చట్లు చెప్పు ఇంగ వేరె ఏమైనా
ఆ ఇంకా మరి చెప్పాలా నువ్వే
ఏం లేదు జున్నగానికి కొని ఇచ్చిన బొమ్మ ఉంది గా
ఏ బొమ్మనే
దాంతోటి ఆడుకుంటున్నా సెల్ ఫోన్ లా ఉంటదిగా
ఆ అది నా బొమ్మ
తీసుకుపోవాల్సింది మరి రెండున్నాయి ఇంకోటి తీసుకపోతే అయిపోవు అమేకుంది గా ఆమెది అమేకుంది ఇంకోటి ఉంది ఎక్స్ట్రా
మ్మ్
తిరుపతి తిరుపతి తిరు మళ్లి పోబుద్దైతుంది
వస్తునయి గా
నా రే
నాకు తెలుసు నేను చూసినప్పుడు కూడా అవ్వే వచ్చినాయి నేను పోలేను అందు కనేది ఎక్కువ జూలేను
నాకంతా పీడ మళ్ళీ పో పోబుద్ధి అయితుంది
పోదాం పోదమగు
నూరువులే
ఎందుకే అట్లా అంటావు అట్లా మాటలు అనొద్దు అట్లా అంటే మాళ్ళ అట్లనే అవుతాయి
మ్మ్ అయినా నువ్వు రావలేవ అ ఒప్పించే లేవు నీ వల్లగా
ఈ
నిజం అది ఏ నిజం
ఇంకా మరి హుడుకో వస్తుంది నానే అటు వర్షం పడుతుందా
న ఇల్ ఇద అ
లేదా
ఉహ
ఉడుకో వస్తుంది వర్షమం లేదుని ఫుల్ ఉడుకో వస్తుంది
అనా వర్షాకాలం అట్లే ఉంటంది
నష్టమే చేసినవా పువ్వులు వింతా అని చూసినాయి చాలా బా ఆర్గనైట్ ఫ్లావర్స్ ఆ మూడు కలర్లు నేను వచ్చింది కానీ ఒకటి మిస్ అయింది నది మిస్ అయిందో ఏం
మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోని రా
మ్మ్
మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోని రా ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అయినా ఉంటే ఇంకెప్పుడు వస్తూనే ఉంటవు కదా
హ్ అవును ఆ
నేదు ఇటుకా అంటే నేను ఇంటికాడికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే వాటికి నీకు నాకు కలవడానికి కుదరదు నువ్ హాస్టల్లో ఉన్నావు అనుకో నేను ఇంటికి వస్తే కలవచ్చు కదా
ఆ మ్మ్
ఏన్ మాట్లా
హా అన్నా నేనే మాన్నా
ఏ లే లేడి
నేనేమ చెప్పాలనుకున్నాను నీకు మర్చిపోయినా
రిప్లై ఇవ్వలేదా ఎప్పుడే
చేసినప్పుడు
చేసినప్పుడు
ఎంత మాయకంగా ఇప్తదసలు ఉమ్మా
హ్మ్మ్
ఆ నీకేదో చెద్దాం అనుకున్నా నే మర్చిపోయినా హసిి నువ్వు మాట్లాడుకుంటా
చూ కడుపు న వస్తున్నా అయన మాకు కడుపు నొప్పులు ఇస్తుమంట
అయ్యో ఇంకా టాబ్లెట్ వేసుకున్నా ఉన్నావ అన్నప్పుడు ఇంకా తగ్గలేదా ఏడ ఉన్నావ్ అనే ఉన్నావా
నీను అక్క కాడికిచ్చిన
ఆ మేడంమ్ నా
పైనుంది
పైన్నా ఉందా ఒక సారీ యూపిచ్కా రాదు
టాబ్లెట్ వేసుకుని కాని ఉప్మా చేస్తా పోయి
ఉ
నీతో మాట్లాడి పోతా అడిగికిపోయినాక మళ్ళీ చూస్తా
ఓకే ఓకే
ఉ ఉందా తిరుపతిలో ఏడుగుర్రాల బొమ్మ అడిగితే ఆరు ఏడు వందలు చెప్పండ్రు
ఒక్కో బొమ్మకి ఒక్కో వంద అన్నట్టే
ఒక గుర్రానికి ఒక్కోవద
ఆ అదే
ఆ
ఎందుకు అడ ఫేమసా అది
ఆ మంచి అది ఇంట్లో ఉంటే మంచిదంట
హా అట్లాంటిదా ఓకే ఓకే ఫోటో ఫ్రేమ్ లాగానా
ఆ
అవునా అది మంచిదట అది ఎ సైడ్ పెట్టాలట ఉత్తర ఉత్తర సైడ్ ఏటో పెట్టాలంట
ఉ
ఉంటది
ఏడ్చిందామే ఎందుకు మంచిదే పెద్దమ్మ మూడు ఏడు గుర్రాలది
చ్ అదోక స్పెషల్ మంచిది కాదు కాదు మంచిదేనంట ఏమో మరి మనకేం తెలుసు మనకేం తెలియదు కదా ఇంకా
ఉ ఆ ఆ ఆ చెప్పు
ఏమైందే నవ్వుతున్నావ్
మీ ఇంట్లో పెట్టుకో పోవే ఏడుగురాల బొమ్మ అంటే అక్క అమ్మా ఇట్లో పెద్ద పెద్ద గుర్రాలే ఉన్నాయి ఏడుగుర్రాల బొమ్మ ఎందుకంటంది
ఎవలు
అక్క
ఆ హా ఇంకా మరి చెప్పాలి
ఏండి చెప్పేది ఏళ్ళు మండుతున్నాయి ఈయాల మిరపకాయలల్ల గిల్కి అది ఇది
ఆమెను పట్టిచ్చునా మరి
ఆ పట్టించిన నువ్వు చెప్పాలిగా కలుపు అని ఆ కారం కల్ ప్పినా కారం కలిపి కారం కొంచెం కింద పోయిందని ఇల్లుకి తుడ్చి ఇల్లుకి తుడ్సి మళ్ళీ నాన బట్టలు ఉతికేసి స్నానం చేసి అంట్టురుద్ది చాయతగి నిమ్మలంగా ఇడ్కొచ్చిన ఇగ
ఆహా
మ్మ్ సర్లే బాయ్ తర్వాత చెస్